హలో
ఆ చెప్పరా
ఏం చేస్తారక్క
తింటారు పిల్లలు
ఆ ఏ ఏం కూరా
వాళ్ళ అమ్మమ్మ దగ్గర చికెన్ తీసుకొచ్చుకున్నారు మా ఇంట్ల
అవునా
పొద్దున పప్పు చేసిండు రా
ఆ
అయిపోయింది వండాలంటే అసలు వండ బుద్ధ అయితే లేదు చేతనే లేదు వండననే సక్కగా కూకున్నా
ఎన్ని కుట్టినావ్ మరి
ఒక్కటే కుట్టిన మధ్యాహ్నం అంతా పడుకొనే ఉంటిని
పొద్దున నుండి ఒక్కటే కొట్టినావాక్క
నేన్ పాడుకొనే ఉన్నా అంటలేనా మధ్యాహ్నం అంత మూడు గంటలకు లేసిన మూడు గంటలకు లేసి కూర్చుంటే మూడు గంటలకు నాలుగు గంటలకు కూర్చుంటే అప్పటికి అన్నయ వచ్చి ఇంతసేపు
ఆ
ఉమ్మ్ కొంసేపు ఆయనను సరవుడు అయింది ఇంట్లో పని ఊడ్చకునుడు అది ఇది అయింది
మ్మ్ఉహ్మ్
ఉమ్
ఏం చెత్తళ్ళు ఇంకా మంచిగా ఉన్నారా ఆయన మీ మావయ్య
మా మామయ్య మంచిగనే ఉన్నాడు
తగ్గిందా అక్క మంచిగా అయిండా
ఆయనాని తీసుకొని పోయిర్రా
ఎటు
నిమ్స్‌కి తీసుకెళ్ళిర్రు నిన్న
ఎవర్ని
జంప్త్ అన్నాను
ఆహా గాయనని తీసుకోని పోయిల్లా
అన్నయ్య కూడా పోయిండు నేను ఇప్పుడు వచ్చిండు సాయంత్రం నిన్న పోయి
ఆహా ఎట్లున్నాడట
అట్లే ఉన్నాడు కూసున్నకాడ లేత్తలేడట
ఉమ్మ్ అడ్మిట్ చేసుకున్నరాటనా
ఆ చేసుకున్నారు ఎమర్జెన్సీలో చేసుకున్నారాట
అడ్మిట్ చేసుకున్నారని అంటే సీరియస్ అన్నట్టే
తాలెడ్రా
అవునా
మొత్తానికి
లేదంటే అన్ని ఖరాబ్ అయిపోవచ్చు కదా అక్క
అన్నేం కాలేదట్రా ఒక లివరే లివర్ ఎవరనా డొనేట్ చేస్తే బతు కుతడట
వామ్మో లివరు ఎవరు ఇస్తారు
ఉమ్మ్
లివర్ దొరుకుతాదా అక్క
అదే అందుకే
ఆ రీసెంటుగా మా బావ కూడా అట్లనే అయింది ఉస్మానియాకి తీసుకొని పోయిర్రు ఏ మం చేతాడు మంచిగా చేతాడు అని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని డ్యామేజ్ అవుకుంటా వచ్చినాయి లివర్ ఖరాబ్ అవడం వల్ల
ఎట్లుండు ఉన్నాడా లేడా
లేడు చనిపోయిండు అక్క చనిపోయిండు రెండు నెలు దాటింది ఇప్పుడు
అవునా ఒకసారే ఏమైంది ఎట్లా
ఆయనకు అంత ముందుకే మన జాడిస్ ఉమ్ పస్కలైనయన్నట అంటే ఇక పసుకలు అంటే లివర్ కరాబ్ అవడమే కదా
ఆ మొత్తం కరాబైందంట ఇనది కూడా
ఉమ్ అ అదే లివర్ ఖరాబ్ అయి అయ్యింది తగ్గింది మళ్ళా తాగడం మానేరాలేదిగ అది ఎక్కువయినప్పుడు తాగకుండుండడు అది కొంచెం తగ్గిన తర్వాత మళ్ళా తాగడం పెట్టి
ఉమ్
ఇగ అట్లనే అయ్యి అయి ఇగ బాగా ఎక్కువయి మనిషి మొత్తం పచ్చగాయిండ నద్దు
ఇనగుడ పచ్చగయిండు మొ
కళ్ళు కూడా పచ్చగ అయిపోయినయి అసలు కళ్ళు పెదాలు అసలు మనిషి మొత్తం పచ్చగ అయిపోయిండు
ఉ
ఇగ ఇక్కడ ఏంటిది రోహిణి హాస్పిటల్తీసుకొని పోతే పది రోజులు ఉంచిర్రు మోయ మ వాళ్ళయితే లేదు అని చెప్పి డాక్టర్ వాళ్ళతోటి ఇట్ల మా
అంటే అన్కా అన్కాన్సస్లోపోయిండ అయన కూడా
లేదు మంచిగానే ఉండే రోహిణి హాస్పిటల్ ఉన్నప్పుడు మంచ్ చ్చనే ఉండే మాట్లాడిండు
మంన్నోడే పోయిండంటే మొత్తం అన్కాన్షిసేస్ లనే ఉన్నాడు ఈన
తక్కువనే అక్క నమ్మకం ఇగా మా ఇక్కడి నుండి మాట్లాడిండు మంచిగానే పోయిండు వీళ్ళే అంటే అక్క వాళ్ళే బ మా సొంతం మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ భర్త
ఉమ్
ఇగ వట్ ఇగ రోహిణి హాస్పిటల్ అంటే ఎట్లుంటంది అక్క మన లాంటోళ్ళకి సెట్టే కాదు అది
డబ్బులెక్కువైతయి
ఉమ్ డబ్బుల్ బాగయితయి
అంటే ఆ దీనికి ఆరోగ్యశ్రీ లేదటగా
అహా లేదు ఆరోగ్యశ్రీ లేదు మన ఏంటిది ఇదే ఎంజీమ్ తీసుకొని పోతే వాళ్ళు పట్టలేదు వాల్పట్టగా పేసరికి ఇగా రోహిణి హాస్పిటల్ ఏసుకొని పోయి పన్నెండు రోజులు ఉంటేనే అప్పటికే బాగయింది మూడు లక్షలు దాటెసింది వాళ్ళకి ఆ ఇంజెక్షన్లు ఉంటయి అక్క పది వేలకు ఒకటి ఉంటది ఇంజక్షన్
ఉమ్ ఎత్తరంట్రా కాకపోతే
ఉమ్ పదివేలు ఇంజక్షన్లే వాళ్ళు పదిహేను ఇరవై వేపిచ్చిర్రు తెలుస అక్క వాళ్ళు అమంచిగా సెట్ అయితది అది ఇది అని చెప్పేశి ఏవో చూద్దాం టి ఫీఫ్టీ ఛాన్సెస్ అని అన్నారటగని నీగైన అవస్త తట్టుకోలేక ఏపిచిర్రు అక్క వాళ్ళు ఏపిచ్చినా కూడ ఆయన ఎక్కడ మేమిక్కడికి వచ్చినం హన్మకొండకు అచ్చిన రోజే చనిపేండు ఇక్కన్నే వాళ్ళది వరంగల్